ఆ
హలో హాయ్ అండి
హాయ్ అండి ఎలా ఉన్నారు
బావున్నామండి మీరు ఎలా ఉన్నారండి
బావున్నానండి తిన్నారా అండి
ఆ తిన్నామండి మీరండి
ఆ తిన్నామండి మీరేం తిన్నారండి
మేమాండి అన్నం తిన్నామండి అన్నం పప్పు ముద్ద
అవున అవునా అండి
అవునండి
ఆ అదేంటి నేను ఖాళీగా ఖాళీగా కూర్చో ఉన్నానండి, ఇలా మా అక్క వాళ్ళు మాట్లాడుతుంటే మాట్లాడుతూ ఉన్నానండి
అవునాండి అవునాండి
ఆ అవునండి అందుకే ఇంకా మాట్లాడుకుంటూ కూర్చున్నామండి
అవునా అండి మాది కూడా జాయింట్ ఫ్యామిలీనే అండి చాలా బావుంటది కదండీ జాయింట్ ఫ్యామిలీలో
అవునండి చాలా బావుంటుందండి అంటే ఆ ఇప్పుడు అ మా బంధువులులో అంటే మా ఇంట్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా మా అక్క వాళ్లకట్లా ఏమన్నా బాధలొచ్చినా అంటే ఏవన్నా ఇష్యూస్ వచ్చినా అందరు పంచు కుంటారండి
అవునండి అవును, ఇప్పుడు సింగల్ గా ఉంటే అలా పంచుకోవడానికి గుదర్దు కదండి
కుదరద అవునండి అంటే ప్చ్ ఏముందిలే మనకెవ్వరు లేరు అని ఫీలింగ్ వస్తుందండి
అవునండి అవును అవును అదేమో నిజమేనండి
ఆ అదే జాయింట్ ఫ్యామిలీ అయితే మన చుట్టూ చాలా మంది ఉన్నారు మనకంటు టు అన్నట్టు అనిపిస్తుందండి
అవునండి అవును ఇప్పుడు, ఏమన్నా మనకి కష్టం వచ్చినప్పుడ జాయింట్ ఫ్యామిలీ ఉంటే వాళ్లు చూసుకుంటారనే ఒక నమ్మకం అనేది ఉంటుందండి జాయింట్ ఫ్యామిలీలో అదే మనం మాత్రమే ఇప్పుడు కొంతమంది ఉంటారండి. నేను, నా భర్త, మా పిల్లలు ఉంటే చాలు అని ఇప్పుడు సెడన్ గా ఏమన్నా అయినా కూడా, వాళ్ళని ఎవరండి చూసుకుంటారు. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉన్నింటే, ఎవరో ఒకరు చూసుకునే వాళ్ళు గదండి.
అవునండి, నిజమే అండి.
ఆ నేను మొన్న ఒక రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ చూసినానండి అంటే వాళ్ళకు ఉన్నరండి ఫ్యామిలీ అయితే ఉంది జాయింట్ ఫ్యామిలీనే వాళ్ళది కూడా కానీ వాళ్ళు సపరేట్ వచ్చి ఉన్న ఉన్నారండి వాళ్ళు. అయితే వాళ్ళు ఒక అంటే అ తన బర్త్ బర్ తన భార్యకు సడన్ గా ఏమో అయిపోయిందండి ఒక్కలాగా ఫిట్స్ వచ్ చి ఓ మాదిరి అయిపోయి అలా శం అంటే గట్టిగా అరుస్తా ఉందండి. అసలు అతనికి ఏం చేయలో కూడా అర్థం కాలేదు అప్పుడు.
అవునాండి
ఇప్పుడు సడన్ గా ఏమవుతుందో వాళ్ళు కూడా అర్ ర్థం కాదు కదండి ఏం చేయాలి ఎలా చేయాలి అని అదె ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉండిం టే పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు చెప్పేవాళ్ళు ఇలా చేస్తే ఇలా అవుతుంది అని కదండి.
అవునండి, కొంతమందికి ఆ సిచ్యువేషన్ లో మైండ్ అనేది ఆబ్సెంట్ అయి
అవునండి ఇప్పుడు ఎన్ అంటే ఎన్ త నాల్ నాలెడ్జ్ ఉన్నా కూడా ఇప్పుడు ఏమన్నా షాకింగ్ షాక్ గా అయిపోతే ఇప్పుడు వేరే వాళ్ళకి ఏమన్నా అయితే ఇలా చేస్తే ఇలా అవుతుంది అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు మనక్ మన వాళ్ళకి ఏమన్నా అయిపోతే ఇపుడేం చేయల బాబూ అని షాక్ లో ఎల్ తారండి అసలు ఏం చేయాలనిది కూడా అర్థం కాదు వాళ్ళకి
అది నిజమే అండి
అవునండి, అలా జరిగిందండి మొన్న అయితే అతను పాపం చాలా షాక్ అయిపోయినాడు ఏం చేయాల అర్దం కాలే అసలతనికి, ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయిందండి ఆ టైమ్ లో ఎవరు ఉంటారండి అందరు బాగా నిద్రపోతూ ఉంటారు కదా
అవునండి, అవునండి మాక్కుడా ఆ మా ఊర్లో కూడా ఒక ఇన్సిడెంట్ అయిందండి
అవునాం
హ ఆ అవునండి అంటే గర్భవతి అండి ఆమె ప్ర ఆ గర్భవతి అయి ఉంటే అంటే వాళ్ళకి అంటే వాళ్ళు బంధువులు ఉన్నారండి కానీ వీళ్ళు ఆ ఆ గర్భవతయినామె అంత కలవదండి వాళ్ళల్లో
ఓకే అండి
ఆ జాయింట్ ఫ్ ఫ్యామిలీగా ఉందమన్నా కూడా లేదు నాకు నచ్చదు అన్నట్టు ఆమె దూరమే వెళ్ళిందండి
ఓకే
అంటే ఆమె ఆమె హస్బెండ్ ఉండేటట్లు వెళ్లారు ఆమె ప్రెగ్నంటుగ ఆ అట్ల ఆమెకి సడన్ గా పెయిన్స్ వచ్చాయండి, వాళ్ళ హస్బెండెమో ఆ వర్క్ వర్క్ పరంగా బయట వెళ్ళి ఉన్నారండి, వాళ్ ఆ వాళ్ళ ఇళ్లేమో కొంచెం దూరం అందరికంటే అంటే అందరి ఇల్లల కంటే కొంచెం దూరంగా ఉంటుందం ఆమె అరిచి అరిచి అరిచి అరిచి ఎలాండి ఎవరికి తెలుస్తుందండి
అవునండి అవును అది కాకుండా టౌన్స్ లో ఎవరు అలాంత అంతగా పట్టించుకోరండి ఇప్పుడు వాళ్ళు ఎదురుగా చూస్తూ ఉన్నప్పుడు కూడ అరచు కున్నా వాళ్ళు పట్టించుకోరు నాకెందుకులే అని వెళ్ళిపోతారండి.
అవునండి అసలు ఎవరు పట్టించుకోరండి
ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయినాదే అదే ఊరు సైడో లేదంటే ఫ్యామిలీతో ఉంటే మనము మా మన వాళ్ళే కదా ఇప్పుడు మనం ఒకవేళ ఎంత గొడువ పడిన కూడ ఏమన్నా బాలేదంటే వచ్చి వాళ్ళే కదండి చూస్తారు
వాళ్ళే కదండి చూస్తారు అవును ఆ తర్వా తామె ఆ మరి ఆ తర్వాత రిలైజ్ అయిందండి ఏమంటే ఇట్లా కొంచెం వాళ్ళ హస్బెండ్ రావడం లేట్ అయినా కూడా ఆమె ఆమె ఆమె బిడ్డ చనిపోయే వారు
అవునండి అవునవును అలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల కదండి
కదండి అది ఆమె వాళ్ళ ఫ్యామిలీతో ఉంటే వాళ్ళు ఎవరండి ఎవరు వదిలేస్తారు గర్భవత్ తిని ఒంటరిగా వదులుతారా అండి
అవునండి అవును ఎవ్వరు వద్దలరండి అసలు ఆమె కూడా ఉండాలి కదండి అట్లీస్ట్ ఆ టైం లో ఉన్న ఫ్యామిలీతో ఉండాలి కానీ తనది కూడా తప్పు ఉంది కదా ఫ్యామిలీని బ్లేమ్ చేసేకి లేదు కదండి ఇక్కడ ఎందుకంటే వాల్ ళ్ళు ఉండండి అన్నా కూడా తను వెళ్ళిపోయింది కదండి
అవునండి కొంతమంది ఇలా నేను నా భర్తతో నేను మా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండాలి నేన్ నా భర్త తొగ హా హ్యాప్ పిగా ఉండాలి అట్లా అనుకుంటారండి అలా అనుకున్నప్పుడు అంటే ఆ హాప్ పినెస్ వేరు బట్ మనం కోల్పోతాం కదండి ఓ బంధాలు అవంత ప్రేమలు వంతహు
ఇప్పుడు సపరేట్ గా ఉంటారంటే అది ఉండడం తప్పు కాదండి అట్లీస్ట్ ఇప్పుడు తను బా తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అన్నప్పుడు తనకు జాగ్రత్తగా ఉండాల కదండి అట్లీస్ట్ ఆ టైం లో అన్న ఫ్యామిలీతో ఉండాల కదండి ఫ్యామిలీ వాళ్ళతో ఉంటే ఏమన్నావు ఏమనైనా చూసుకుంటారు వాళ్ళు బాగా వాళ్ళే వంటి పెడతారు తినుకొని బాగా ఉండొచ్చు కదండి ఇప్పుడు సపరేట్ గా ఉంటే అన్ని తనే చేసు కోవాలి అన్ని చేసుకోవాలి ఇప్పుడు సడన్గామన్నా అయినప్పుడు ఇప్పుడు చూడండి ఆమెకు ఇప్పుడు ఏమైన్నా సపోజ్ వాళ్ళ భర్త రా కున్నింటే ఏమండి పరిస్థితి ఇప్పుడు
ట్టండి పరిస్థితి ఆ బిడ్డను కూడా కోల్పోయేదండి ఆమె స్వార్థం కీ
చాలా మంది ఇలాగే చేస్తూ ఉన్నారండి ఏం చేసే కవ్వదండి ఇది మనమేం బ్లేమ్ చేసేకవ్వద్దు కదండి
ఒక ఫ్యాషన్ అయిపోయిందండి పెళ్లి అయిపోతే చాలు మనం ఆ అంటే సపరేట్ గా పెట్టేయాలి మనకి జాయింట్ ఫ్యామిలీ ఉండ కుడదు అనుకుంటున్నారండి దాని వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో కదండి
అవునండి అవును జాయిం ఫ్యామిలీ ఉంటే చాలా మంచిదండి ఇప్పుడు మనకి ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా మన ఫ్యామిలీ వాళ్ళే కదండి చూసుకుంటారు బయట వాళ్ళు మనతో ఎం త బాగా ఉన్నా కూడా మన కష్టం అంటే ఎవ్వరు చూడరండి మన ఫ్యామిలీ వాళ్ళే చూడాలా కదండి
అవునండి నిజమేనండి అంటే వాళ్ళెంత ఆ మనకేమి అంతా వాళ్ళకున్నదంతా పెట్టేనవసరం లేదండి మన ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళు చూసుకుంటే సరి
అవునండి అవును కానీ ఫ్యామిలీస్ లో ఉంటేలా ఖచ్చితంగా ఇప్పుడు ఎదురుగా ఇప్పుడు ఎంత కోపం ఉన్నా ఎదురుగా ఏమన్నా అవుతుంది అంటే ఎవరు చూసి తట్టుకోరు కదండి ఫ్యామిలీ వాళ్ళు అయ్యో మా వాళ్ళే కదా ఎంతో నాకు కూడా ఏమైతే ఏంలే చూపిద్దాంలే పిలుచుకోపోదాంలే హాస్పిటల్ గాని ఏమైనా కష్టం వస్తే ఏమన్నా అమౌంట్ ప్రాబ్లమ్ అయినా ఇద్దాం లే మనవాళ్ళ ఇస్తా తారు కదా అందుకనినీ కనీసం ఇస్తారండి ఇలా సపరేట్ వెళ్ళిపోతే ఎవరండి చూసు కుంటారు ఇప్పుడు మన ప్రాబ్లమ్ ఏమనేది మన ఫ్యామిలీ వాళ్ళకి తెలిసుండదు తెలిస్తే కూడా ఇస్తారండి కొంతమంది ఎలా కూడా ఉంటారు మనం ఎంత గొడవ పెట్టుకొని దూరం వెళ్ళిపోయినా మన వాళ్ళే కదా అనేసి
మన వాళ్ళే కదా అని అంటే కొంతమంది చాలా వరకు ఆదు కుంటారండి అంటే కొంతమంది అన్నదమ్ములు ఉన్నారండి మా ఊర్లో కొంతమందికి పడ అం అంటే వాళ్ళ అన్న దమ్ముళ్ళు ఒక అన్నకేమో చాలా ఇష్టం అండి వాళ్ళ తమ్ముళ్ళతో ఉండాలని కానీ వాళ్ళ తమ్ముళ్ళకేమో అస్సలు ఇష్టం లేదండి
వాళ్ళతో ఉండడం అంటే అంతేనండి ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు మన ఫ్యామిలీతో ఉండడం కంటే బయట వాళ్ళతో రిలేషన్ పెంచుకోడమే ఎకువ అయిపోయింది కదండి బయట వాళ్ళే ఎక్కువ అయిపోయినారు వాళ్ళతోనే రిలేషన్ పెంచుకోవడము వాళ్ళతోనే ఉండడము ఇలా చేస్తున్నారండి కానీ ఇగ మనం ప్రాబ్లం అయినప్పుడు అయితే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారండి నాకెందుకు రా ఇది అని
అప్పుడు అప్పుడు ఫ్యామిలీ గుర్తొస్తుందండి కొంతమందికి అయి తే ఎప్పుడైతే మనకి ఏం లేదు అలాంటి టైమ్ లో మాత్రమే వాళ్ళకి ఫ్యామిలీ గుర్తొస్తుంది
చాలా మంది ఇది అలాగే చేస్తూ ఉంటారండి చాలా మందికి అలాంటి టైమ్ లోనే ఫ్యామిలీస్ గుర్తొస్తూ ఉంటాయండి ఫ్యామిలీతో ఉంటే బాగుండు ఫ్యామిలీతో ఉందామని అప్పుడు అనిపిస్తుందండి వాళ్ళకైతే
అప్పుడు అనిపించి ఏం లాభం అండి అంటే ఒకసారి వ్యక్తులు మనుషులు మనము ఒకలాగా అయిపోతాం కదండి అంటే ఈ మనిషి మనతో కలవరు ఇట్లుంటారు అని మన స్పర్ధలు వచ్చేస్తాయి
వచ్చేస్తాయండి వస్తాయి కొంతమందికి కానీ కొంతమంది పోన్లే పాపం మన వాళ్ళే అని పిలుచుకునే వాళ్ళు ఉంటారండి కానీ ఇన్ మ ఫ్యామిలీ ఫుల్ ఉంటాయి అంటే ఇప్పుడు మనం సపరేట్ గా ఉన్న కూడా గొడువలు అయే అయితాయి ఫ్యామిలీలో ఉన్న గొడువలు అయితాయి అలాని సపరేట్ వెళ్ళిపోవడం తప్పు కదండి
తప్పే అండి
ఫ్యామిలీతో ఉంటే ఎంతో బాగా ఇప్పుడు చాలా మంది ఉన్నారంటే అందరు కూర్చొని కబుర్లు చెప్పుకొని కలిసి తినవచ్చు తినుకొని ఎలా బయటికి వెళ్తే అందరు ఎంత హ్యాపీగా ఉండచ్ చండి కొంచెం ఇప్పుడు పల్లెటూరులో ఉంటే చెట్ల కింద కూర్చొని చల్లగాలికి ఏమన్నా ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్ అలా చేసుకుని అందరు కలిసి తింటుంటే ఎంత బాగుంటుందండి అసలు
అవునండి అది నిజమే అండి
కానీ కొంతమంది అలా అనరండి నా పెళ్ళయిపోయింద సపరేట్ వెళ్ళిపోదమా లేదంటే ఇంకా కొంతమంది ఎలా చేస్తారో తెలుసా అండి ఇప్పుడు పెళ్ళయి వస్ తగిన మా అమ్మ వాళ్ళని బా చూసుకోవాలి వాళ్ళ అమ్మ వాళ్ళని బా చూసుకోవాలని ఉంటుంది గానీ అదే ఇప్పుడు వచ్చిన ఇంట్లో వాళ్ళు కూడా మన అమ్మ న్న అలాగే వాళ్ళని బా చూసుకోవాల అలా అస్సలు చూసుకోవాలండి వాళ్ళని నేను ఎందుకు చూడాలా నా నేను పెళ్లి చేసుకొని వచ్చినా నా భర్తను చూసుకుంటే చాలు ఇలా చాలా మంది ఆలోచిస్ స్తున్నరండి అసలు, అస్సలు పట్టిచ్చుకోరండి అసలు అత్త మామల్నీ అయితే గిన
అవునండి అత్త మామలు గూడా కొంతమంది అండి అసలు వాళ్ళ భర్తని చిన్నప్పటి వ నుంచి ఎంత పెంచుంటారండి వాళ్ళని తీసుకుపోయి అనాథాశ్రమంలో ఏయమంటున్నారండి
ప్పు కదండి అలా చేయడము, వృద్ధాశ్రమంలో అంతా పొదిలి పెట్టొస్తే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళే కదండి పెంచింటారు
వాళ్ళే కదా వాళ్ళు పెంచితేనే కదండి మీరు పెళ్లి చేసుకొని ఇట్లా సంతోషంగా ఉన్నారంటే వాళ్ళ వల్లే కదండి కనీ వాళ్ళనే ఇలా వృద్ధాశ్రమంలో ఎయ్యాలి మన దగ్గర ఉండకూడదు విడిగా ఉండాలి అన్నట్టు ఎన్నో షరతులు పెట్టి మలీ పెళ్లి చేసుకుంటున్నారండి
అవునండి అవును చాలా మంది అలాగే ఉన్నారండి సమాజంలో అయితే ఇప్పుడు అంత సపరేట్ ఎళ్లిపోవడం న్యూక్లియర్ ఫ్యామిలీసే ఎక్కువైపోయినయండి జాయింట్ ఫ్యామిలీస్ గిన
అవునండి అప్పట్లో అయితే చాలా జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవండి అప్పుడు ఏ బాధలు ఉండేవి లేదు అసలు, అందరు హ్యాపీగా ఉండేవారు
కలిసిమెలిసి ఉండేటప్పుడు అంత కష్టం అనిపిదిప్పుడు ఒంటరిగా మనం కష్టపడే కంటే అందరూ కలిసి కష్టపడి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తే కొంచెం బాగుంటది కదండి
అవునండి అవునండి నిజమే అండి కానీ అది ఎవరికి తెలియట్లేదండి అందరూ ఎంతసేపు మనం ఇట్లా మనం ఇ ట్లా ఉండాలి అట్లా ఉండాలి అనే అనుకుంటున్నారు గాని అంటే మన స్వతంత్రంగా మనం ఉండాలి ఎవరైనా ఉంటే మన ఇంట్లో బంధువులు గాని మనాత్ త్త మామూలుగానీ ఉంటే ఇట్ల ఉంటారు అంటే రాంచి రంపాన పెడతారు కొంతమంది తిడతారు అట్ల అనుకుంటారు గాని వాళ్ళైనా ఎందుకు తిడ్ తారండి మనం మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు కదండి
అవునండి అవునవును అదేమో నిజమేనండి
ఆ వీళ్ళు అట్లా అనుకోరు మరి ఇంకా అట్లా ఆ మనస్తత్వంతో ఉంటే ఇంకెక్కడండి జాయింట్ ఫ్యామిలీస్ ఉండేది చాలా వరకు విడిపోతున్నారండి అన్న తమ్ములు విడిపోతున్నారు మళ్ళీ అత్తా కోడళ్లు అసలు ఉండటం లేదు కలిసిమెలిసి
అవునండి అవును చాలా వరకు ఇలాగే జరుగుతూన్నాయండి
ఇలాగే జరుగుతున్నాయండి మరీ దారుణంగా తయారవుతున్నారండి మనుషులు
అవునండి
మీరు మీ జాయింట్ ఫ్యామిలీతో బాగుందండి మంచిగా
అవునండి మాది బాగుంటదండి మాకైతే నేనైతే వెయిట్ చేస్తుంటానండి ఎప్ ప్పుడెప్పుడు ఊరికెళ్తనా అని మాది జాయింట్ ఫ్యామిలీ కదండి అక్కడ చాలా బావుంటది
ఆ ఫెస్టివల్స్ వచ్చినా ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా ఎంత హ్యాపీగా ఉంటుందండి ఇన్ ట్లో ఆ అదే అండి
ఇంకే మండి మరి
ఇంకేమండి చాలా థ్యాంక్స్ అండి అసలు జాయింట్ ఫ్యామిలీ గురించి మంచిగా చెప్పారండి ఎట్లుంటుంది ఏంటి అనేది
అవునండి ఇప్పుడైతే చాలా దగ్గర ఇలాగే ఉంది కదండి
అవునండి అదే అండి నాకు కూడా చాలా బాధేస్తుందండి ఏంటి ఇలా మరి ఇట్లా అయిపోతున్నారు అని నాకు కూడా చాలా బాధేస్తుందండి